హలో ఆ తిన్నామండి మీరు తిన్నార
ఆ తిన్నాండి అప్పుడే ఊ ఊ టీయూస్నారాండి టీయూస్ కొడుందింటున్నారా
ఆ అవును
ఆ అది విన పడుతుంది అయితే.
ఆహా లేదు ఇప్పుడు.
ఆహా ఆ జనరల్ గా సీరియల్స్ చూస్తుంటరా.
జనరల్ గా అహ చూడను కొంచం జస్ట్ లైకు.
అయ్యా అవునా ఆహా నేను ఒక సీరియల్ చూస్త్. తా అండి అహు ఆఫీస్ వచ్చింది తర కిందా అది ఏదో ఉంటదండి. జీ తెలుగులా ఆ పడమటి సంధ్యారాగం అదకొటి చూస్తాను ఇంకోటి మెఘ సందేశం చూస్త జీ తెలుగులో.
ఓహో
ఊ నీ డేగా బడదక్క టీవీ పెడుతుంటప్పుడు చూస్తుంటా మా మమ్మీ. కరోనా టైం లున్నప్పుడు అది చూస్తేవాళ్ళమూ. ఇంకా అది అప్పుడప్పుడు కంటిన్యూగ చేస్తున్నా ఇగా. ఊహు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అది వినబడితే అది గుర్తొచ్చింది. ఉహ్ము బోర్ కొడుతుందండి హాస్ట్రల్ అయితే అబ్బా పిచ్చెక్కుతుంది. ఊఉ
ఊకే ఫ్రెండ్స్ తోని ఉండి ఉండి కూడా ఏం మాట్లాడాలో అర్థం గాదు.
ఆ రైట్ అవును ఇంటికి ఎళ్దామని అంటే మా మేనేజర్ ఏమో లీవ్ ఇవ్వడు.
అ
బోరు హ్మూ
ఇంట్లున్నప్పుడు అవ్ అది దెల్వది.
ఆహ ఈ ఆ తెల్వదు ఆ రైటు అవునండి ఇది కరెక్టూ. ఆ ఇంట్లున్నప్పుడు ఏమో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని బయటకి పోతము లాస్ట్ ఇగా ఆకలైనప్పుడు వస్త్. తం ఇప్పుడేమో ఇంటిని మిస్ అయినని ఫీల్ అయిత్ తం హ్మూ నేను చిన్నప్పుడు గూడ ఇంట్లోనే ఉంటుండే. బయటికి పోకపోతుండే ఆ ఎక్కువ బాగా. ఫ్రెండ్స్ ఎక్కువా లేకపోతుండే. ఇంట్లోనే ఉంటుండే బాగా ఇల్లే అలవాటు కొంచెం నాకెందుకో మా చెల్లతోని ఏదో ఒకటి. హ్మా ఆడుకుంటుండే గొడవ పెడుతుండే గానీ బయటికి. ఎక్కువ తిరగకపోతుండే ఊర్లో కూడా ఏవన్నా తినాలి అనిపిస్త్. తే మాత్రమే ఇగా ఆ డాడీతోని బయటికి ఎళ్తుండే.
ఆఓ
మీకేమి ఇష్టంమండి సిరిదిండి మీకు.
అన్నీ ఇగాయి ఇప్పుడు ఇష్టలేని అన్నీ కొద్ది కొద్ద్.
ఊహు నాకు బాగా ఇష్టం ఐంది గుడ్ ఆ జిలేేబీ ఇష్టమండి బాగా. ఇక్కడ మా ఊర్ళో అదేంటీ దాన్ని ఏమో అంటరండి ఆ. రాజస్థాన్ ఆ ఆ జిలేబీ చేస్తరండీ మాయిదా పండితోని. అమ్మ మస్తుంటదండి అసలు వేడి వేడిది. ఊ అది బా అది ఈ టైం ఇప్పుడు ఇంకా చా చల్లగ ఉంటది గదా వెదరు. అే ఇంద ఈ టైమ్ లా తీసుకొచ్చుకుంటుండే ఇగా మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చెటప్పుడు తీసుకొచ్చేటోడు. అదది అది బాగా ఇష్టం అ ఊర్లో మా. మా ఊర్లో జిలేబీ బా ఫేమస్. కొంచెం కూడా ఇక చేస్తారు కానీ ఇక కొంచెం ఆ ఈ టైమ్ లో తినొద్దు ఈ టై లో తిన్ ఇన్ఫెక్షన్ వస్తదని ఇంట్లో ఇగ గొడవ పెడుతుండే ఇంకా తినకపోతుండే ఎక్కువ అమ్మా జనరల్ గా అమ్మాయిలకి ఇది గప్చుపండి ఇష్ట ఇష్టం మటండి మీరు తింటార మీరు తింటారా అండి
బా తింటాం బట్ మాకు బాగా దూరం
అయ్యా
ఇంటింటికి రావు మా సైడు
ఆ అచ్చ అచ్చా ఆహా కొన్ని ఊర్లలో వస్తాయటా ఇంటింటికి
అవునా అది విలేజ్లలో వస్తయి సిటీలలో రావు కదా
రాదా సరిగా రాదా అవును ఆ ఉమ్ వెళ్ళ సయ్ కరెక్ట్ ఎక్జాక్ట్లీ ఉమ్
ఇది రావూ మేము పోవాలే తినాలే రాశస్యగా ఎప్పుడోకసారి వెళ్తాం తింటాం
ఆ ఉ ఎందుకు మరీ అందరూ ఇప్పుడు ఏ అమ్మాయి ని అడిగిన ఇష్టమైన ఫుడ్ ఏంటంటే గపచుప్ పంటారు అండి పానీపూరి అంటారు అది ఏందో మరి అందరికి అసలు ఉమ్ ఇగ మాచేల్ అదిగవ ఫుల్ పడి పడి తింటది గప్ చుప్ అంటే ఇష్టం అని మా చెల్లె పాప కు ఉంటది ఇప్పుడు త్రీ ఇయర్స్ మా చెల్ల పాప కూడా ఇప్పుడు ఇష్టం అయిందండి గఫచూపు ఏం తిన్నవ అంటే ఆ గప్ చుప్ తినచ్చిన మామ అంటది అసలు కారం ఉన్నావుడి అ
నా
అయిన్ ది నా ఒక పాప ఆ అవునుడా సొంత సిస్టర్ ఆ ఫోర్ ఇయర్స్ అయితుంది మ్యారేజ్ అయ్ ఒక పాప ఒక బాబు ఉమ్ ఉ అంటే డాడీ అప్పుడు చనిపోయ్ డాడు అన్న కదా అదే ఇయర్ ఇట్లో ఇగ చేస్తే మంచిది అమ్మాయి చేస్తే మంచిది అన్నారయితే ఇగ అదే ఇయర్ లో చేసిండ్రు మా వ్ అబ్బాయి కూడా మా బావ కూడా మా ఊరే ఉంటుండే గట్లా సంబంధం గురింది అదే
తను ఏం చేస్తాడు
మా బా సాఫ్టువేర్ అండి మా బావ్ కూడా
ఓ హైదరాబాద్లోనేనా లేకుంటే వర్క్ ఫ్రమ్
ఆ వర్క్ ఫ్రమ్ అండి బా ధి అంటే త్రీ డేస్ ఆఫీస్కి కెళ్ళాలి ఆ ఇంకా టూ డేస్ ఇక్కడ ఊరికెళ్ళ ఆ ఊర్లో నుంచి చేస్తాడు చెల్లె జాబ్ అక్కడ ఇంకా పిల్లలు అక్కడే ఉంటారు అని ఇగా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు
మీ మమ్మీ కూడా బోర్ గాదు
ఆ అవును ఉమ్ మా ఇప్పుడు మా చెల్లె కి ఒకటి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది ఒక పల్లెటూరీకి ఆ ట్రాన్స్ఫర్ అయిన కాంచి మా చెల్లె ఆ పోవట్లేట మా మమ్మీ దగ్గరికి ఎక్కువ ఇంకా ఇప్పుడు సండే సెకండ్ సాటర్డే హాలిడే వస్తే కదా ఇగా అప్పుడు మాత్రమే పోతుంది కానీ ఇంత ముందు అయితే డైలీ పోతుండే ఇట్లా ఏదైనా మా మామ్మ ఒకతే ఉంటే కర్రీ చేసుకోదు బధకంతోని అంటే మా చెల్లె తీసుకొని వెళ్తుండే ఇగా ఇప్పుడు ఇక మానేసింది మా చెల్లె చెల్లి కూడా పోవటానికి టైం సరిపోతలేదు ఆ టైమ్ కి బస్సెస్ ఉ లేవ్వని ఇగా ముందే ఎళ్తాంది వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఇగా అల్లరి చేస్తారని ఇగా వాళ్ల ఇగా అల్లు ఇగా వాళ్ళింటికి వెళ్ళిపోతున్నారు, ఉహు ఇందాకే మాట్లాడితే పోతున్నావనంటే ఇగా పోత్ తెలియదు అన్నయ్య టైం సరిపోతలేదు ఆఫీస్ వాళ్ళేమో తొందర రా తొందర రా అంటారు ఇక్కడ నాకు బస్సు దొరకట్లేదు అని ఇగా చెప్తుంది అదే ఉ గవర్నమెంట్ జాబ్ అండీ మా డాడీ జాబు మా చెల్లెకి వచ్చింది,
ఆహా
డాడీ
మరి అది మీకే అస్తది కదా
అవును మాకే అస్తది కరెక్టే ఇగ నేనోద్దన్నా అండి అంటే అది ఇగా తక్కువ శాలరీ ఉంటది దాని గ్రోత్ ఏమీ ఉండది ఒకటే శాలరీ ఉంటదది ప్రమోషన్ వచ్చినా కూడా ఆ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఒకసారి ఆ వస్తదన్నారు ఇంకా అప్పుడు నాకు మా అప్పుడు మా డాడీకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు బాగా అప్పయిదండి ఆ అరౌండ్ ఎయిటీన్ లాక్స్ అప్పయింది ఆ ఎయిటీన్ లాక్స్ అప్పుతోని ఆ ఆ ఆ శాలరీతోని సరిపోదు ఇంకా అందుకోసమే నేను ఇంగా ఇదే సాఫ్ట్వేర్ కంటిన్యూ చేసినా అండి ఉ ఉ లేకపోతే నాక నాక్
ఆ క్లియర్ అయిపోయిందండి ఆ చిట్టిలేసుకుంటా ఆవ్ అందరికి క్లియర్ చేసినం ఉ అహు కని అతినామ్ మా ఇంట్లనే అండి ఇగా ఉ అయితే నా నాకసలు ప నా పట్లను కడిగితే అది ఇష్టమండి ఇప్పుడు ఇగా అప్పుల్ లేకపోతే నేను మంచిగా మమ్మీతోని ఊర్లో ఉంటుండే అండి నీ అప్పుల వల్ల ఇగా నేనిగ సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది, లేకపోతే నాకసలు ఊర ఊరంటే ఫుల్లు ఇష్టముంటుండే అసలు ఊర్లోనే ఉందాం అనిపిచ్చింది కాకపోతే ఈ అప్పులు ఆ సాలరీ సరిపోదు అని ఇగా బాధతోనే ఇగా చెల్లెకి ఇయాల్సోచ్చింది ఇగా
ఉ లేకపోతే నాకిదే కంటిన్యూ చేయాలనిపిచ్చింది మా డాడీ జాబే మా డాడీ జాబ్ ఎక్కువ స్ట్రెస్ ఉండదండి మాములు జస్ట్ ఫ ఇగా గవర్నమెంట్ జాబ్ మీకు తెలుసుకాదండి టెన్ ఓ క్లాక్ పోతాం ఫోర్ థర్టీకచ్చేస్తాం అంతే ఎక్కువ ఏం వర్క్ ఉండదు ఆడ ఆడుంటాం అంతే వచ్చేస్తాం తం అట్లా ఉండాం ఉందాం అనిపిచ్చింది కాకపోతే ఇగా గ్రోత్ ఏమ్ ఉండదండి అదే సాలరీ ఉంటుండే స్టార్టింగ్ సాలరీ ఎంతో ఉ సెవెంటీనో ఎయిటీనో ఇచ్చేవాళ్ళు ఇగ ఇంగ అది అదేన్ దాని మీద అంటే అప్పుడు బాగా అప్పులుండే అప్పుడు ఆ సెవెంటీన్ ల్యాక్స్ అప్పుండే ఇగ దాని వల్ల కాదని అర్థమయిపోయింది నాకు అందుకోసమే ఇది కంటిన్యూ చేయాల్సోచ్చింది
అయితదా
ఉ హు లేకపోతే ఇప్పుడు ఉన్న ఊర్లుంటే అమ్మో అస్సలు సూపర్ ఉంట్
లేకపోతే మా ఇల్లు కొనుక్కుంటారా
ఉ ఆఫీస్ పోయచ్చి ఇగ మంచిగా టీవీ చూసుకుంట కాసేప్ మా పెద్దనాన్న పెద్దమ్మ అల్లింటిక్ ముచ్చట్లు పెట్టి వచ్చెటోల్లముఆసలు అంత పోయింది ఇగ రాసిపెట్టిలేదంటారు చూడు అది ఇది అనిపిచ్చేది ఉ
దగ్గర్నే అనుకుంటగా రిలేటివ్స్
ఆ దగ్గర దగ్గర పక్కపక్కనే అండి ఆ మా పెద్ద చిన్న మా డాడీ వాళ్ళు ఉన్న ముగ్గురు ఉంటారు ముగ్గురు ఉన్నారు పెదనాన్నలు ఆ ముగ్గురు పక్క పక్క ఇల్లులే
ఉ
ఎవరిది వాళ్ళు కట్టుకున్నారు ఇక అందుకే దగ్గర దగ్గర ఇగా ఇల్లులు కూడా మీరేఎంతమంది అండి అక్క చెల్లలు అన్నదమ్ములు
మేం త్రీ మెంబర్స్
ఓ త్రీ మెంబర్స్ ఊ హు అక్క ఎలా లేకుంటే అన్నయ్య లాగా
లేరు తమ్ములు ఎవలు లేరు
ఉ ముగ్గురు ఆడపిల్లలే నా ఉహు ఓకే ఓకే
అ ట్
పడుతుందడి వర్షం తగ్గిందండి
లేదు అప్పుడు మార్నింగ్ పడ్డది మళ్ళీ లేదుఈగా నైట్ ఏమో ఇగ
ఉ అయి త అదే బ్రింజాల అండి ఇంకేమనా చేస్తారా చారు లాగా
బ్రింజాలే చల్లచారు చేసింది మమ్మీ
ఆహా ఓకే ఓకే మమ్మీ బయటికి వెళ్లారా
అవును
ఓ ఉహు గుడ్ మార్నింగ్ ఆ అంత డల్ గా ఏందండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఫుల్ హ్యాపీగా ఉండాలి ఏం పని ఉండదు మీరే మీ అమ్మమ్మ చెస్తాంది
ఆ ఉండది అట్లాంనే నా వాయిస్ ఇగ అంతే
అంతేనా ఆహా ఇంటికి పోతే ఇగ మీరే కింగ్ ఏమో ఇగ
ఉ ఆ
ఆ హా ఉంటారండి వన్ వీక్ అట్లా
ఏ లేదు మండే వస్త
ఆహా దగ్గర దగ్గర అండి అంటే మీ అత్త అత్తమ్మవళ్ళిలో ఇంకా మీ మీ పుట్టిలు దగ్గర దగ్గరేనా
చ లేదు దూరమె
దూరమేనా ఎన్న అవర్స్ ఉంటయి అండి జర్నీ అప్రాక్సిమేట్ గా
ఆ వచ్చిండే
ఉహ్ ఎంటాది
టూ వచ్చింటది ఉ ఆ అవును ఉంటాయి
ఉహ్ ఓన్లీ బస్ రూటేనా పోతాయి ఇట్లా ఆటోస్ కూడా వెళ్తాయా అది కొన్ని షేర్టోస్ వెలతయా డైరక్ట్ గా అట్లా
లే లే ముందు బాస్సేసే
ఆహా ఓకే ఓకే
మంచి అభివృద్ధి కార్యక్రమాల అమె విభాగం పె ఆ అన్నం తిన్నది
ట్టుంది ఆల్మోస్ట్ టెన్ అయితుంది ఇగా అంత తినే ఉంటారులే
బ ఓకే అండి వవ ఎన్నిక మాటీ ముఖ్య కార